ఏం చేస్తున్నావు
ఏం లేదు ఖాళీగా ఉన్న బోర్ కొడతాంది.
ఎందుకు అంత బాధగా మాట్లాడుతున్నావు.
అంటే నా ఫ్రెండ్స్ ని మిస్ అవుతన్న స్కూల్ ఫ్రెండ్స్ అందరిని.
అవునా అయితే మీరు రీయూనియన్ అట్లా కలిసలేదా అందరు ఒక్క చోట.
లేదు అందరు బిజీగా ఉన్నారు కదా. అందరు లైఫ్ లో బిజీగా ఉన్నారు.
అయితే కొత్త ఫ్రెండ్స్ దొరకలేదా ఇప్పుడు
ఆహా ఎందు ఇక్కడంతా ఏం బాగుండదు. కాలేజీలో స్కూల్స్లో అయితే చాలా బాగుంటుంది ఎప్పుడు కలిసి తిరిగే వాళ్ళం. అంటే అసలు ఇంకానే నెగిటివ్నెస్సే ఉండదు వాళ్ళల్లో. ఇక్కడైతే అందరూ స్వార్థంగా బిహేవ్ చేస్తారు.
ఆ నిజమే స్కూల్ అయితేగిన మనం చాలా బాగుండే వాళ్ళం ఎటువంటి టెన్షన్ ఉండదు.
ప్రెజర్స్ ఉండదు. కానీ ఇక్కడికి వచ్చాక అంత టెన్షన్ కాలేజ జబ్స్ ఆని వస్త
అవును చానా కష్టంగా ఉంటుంది. అన్ని రెస్పాన్సిబిలిస్ పెరిగితే
ఇప్పుడైతే ఇంకా చివరి సెమిస్టర్లో ఉన్నామ అన్నమాట. సో ఇంకా జాబ్స్ అంతా ఉంటాయి కదా కొంచెం టెన్షన్ ఎక్కువ ఉంటుంది.
ఊ ఏం టెన్షన్ పడుకులే నీ వల్ల అవుతుంది.
అవునా ఏమొ ఏమవుతాదో చూడాల
ఊ నీకు దృఢ సంకల్పం ఎక్కువ ఉంటదా.
ఎం సంకల్పమొ గానీ లైఫ్ ఎట్లా పోతుందో ఎవరికి తెలీదు
ఊ చ్ మీ ఇంటరు ఫ్రెండ్స్ ఎప్పుడైనా రీయూనియన్ అయినారా అందరు ఒకచోట.
ఉహు ఎప్పుడు రి ఎం కాలేదు కానీ ఒకసారి ఏమో ఇంటికి వెళ్ళినప్పుడు అప్పుడంత గ్యాంగ్స్ అట్లా కలిసినాము. అప్పుడైతే మేము బాగా చిల్ అవుతాం.
అవునా బాగా ఎంజాయ్ చేసావా అప్పుడు.
అవును మేమైతే ఒక అమ్మాయి బర్త్డే ఉన్నింది. సో తన బర్త్డే కోసం అంతా తన బెస్ట్ ఫ్రెండ్ అనమాట తన కోసం షాపింగ్ చేసి అక్కడ ఎంత తిరిగి తన గిఫ్ట్స్చ్చికే కటింగ్ అంతా చేయించి అట్లే బాగుండింది ఆ రోజు మొత్తం చార్ట్స్ తినుకుంటా
అవునా మేము కూడా అంటే మొన్న ఒకసారి స్కూల్ ఫ్రెండ్స్ అందరూ కలిసిందగిన అందరూ మూవీకి పోయినాం మన వర శంకరప్రసాద్ మూవీ అలాగే రెస్టారెంట్లో ఐస్ క్రీమ్ అన్ని తిన్నాం ఎప్పుడు ఎంతైనా కూడా స్కూల్ డేసే బాగుంటాయి అవును నీకు ఏమనిపిస్తుంది ఇంటర్ డేస్ మేల స్కూల్ డేస్ మేల
నాకైతే స్కూల్ డేస్ ఇష్టం ఇంటర్లో ఒక ఇద్దరు ముగ్గురు ఉంట్రి ఇ వాళ్ళు చన్న బాగుంట్రీ నా బర్త్డే కంత మంచిగా సెలబ్రేట్ చేసి ఇంట్ర వాళ్ళ గ్యాంగ్ అసో అట్లా స్కూల్ అయితే ఇంకా బాగుంటందండి అంటే ఏం టెన్షన్స్ ఉండవు కదా ఎప్పుడు ఫ్రెండ్స్ ఇల్లు ఫ్రెండ్స్ సు ఇల్లు ఆడ్కొవడం అంతే
ఉం ఎటువంటి రెస్పాన్సిబిలిటీస్ అ
అవును అప్పట్లో లైఫే బాగుంటది
ఉం పెద్దయ్యాక చానా రెస్ పాన్సిబుల్స్ జాబ్ తెచ్చుకోవాలి ఇంట్లో పోషించాలి అలాగే పెల్లి కూడా తెసుకోవ
అవును అవాంటీ ఉంటాయి కానీ ఫస్ట్ కెరయర్ సెట్ చేసుకోవాలి కదా ఎక్
మీరిప్పుడు బిటెక్ చేస్తున్నారా
ఆ ఒక డిగ్రీ చేస్తున్నా
ఉమ్ అయితే మంచిగా ఉందా మీ కాలేజ్
ఆ బానే ఉంటది ఇక్కడ ఫ్రెండ్స్ అందరూ
ఇంగా చెప్పండి మరి
ఇంకేముంది మీరు చెప్పాలి ఏం తిన్నారు
నేను వడల్ తిన్నాను
ఓహో వడలు పెడ్ తార మీ కాలేజ్
పెడతారు
మీకే బెటర్ మాకు అసల్ ఫుడ్డే బాగుండదు
అంతే ఇంకా ఏదొ ఒక టి తినాలి ఉండాలి
మళ్ళీ జాబ్స్ అంటాం అప్పుడు ఇంకా ప్రెజర్స్ పెరుగుతాయి ఇంక అప్పుడు ఏం సరిగ్గాతినం
ఉమ్ అప్పుడు అయితే గిన ఊరికే రూమ్ తీసుకోవడం బెస్ట్ కదా
రూమ్సే అనుకుంటాన్నాం మేము కూడా అప్పుడు రూమ్స్ వేసుకు కానీ శాలరీ వచ్చేదంతా రూమ్స్కే సరిపోతుంది కదా అది కూడా ఆలోచ
ఉమ్ అవునండి
మీరు హయ్యర్ ఎడ్యుకేషన్ ప్లాన్స్ ఉన్నాయా ఏమైనా
హైయర్ ఎజ్యుకేషనా ఆహా లేదు ఫస్ట్ ఎలాగోలా ఏదో ఒకటి చిన్న జాబ్ అయినా కూడా తెచ్చుకొని తెచ్చుకోన తెచ్చుకోవాల అనేదే నా గోల్ అనమాట మీకు ఏమన్నా హైయర్ ఎడ్యుకేషన్ అలాగే యుఎస్ కి పోవాల్ అవును కానీ
ఉమ్ హు అలాంటి ప్లాన్స్ ఏమి లేవు ఇప్పటి జాబ్ చేయాలి
జాబ్ చేయాలా
అవును
అంటే ఈ జాబ్ కాకోకుండా ఇంకా మీకు సింగింగ్ కానీ డ్యాన్స్ కానీ అలాంటి వాటిపైన ఇంట్రెస్ట్ ఉందా
ఆ సింగింగ్ మీద ఉంది బట్ చూడాలి ఎంతవరకు అవుతుంది
అయితే దాంతతోనే బాగా నేర్చుకుని పెద్ద సింగర్ అయిపోవచ్చు కదా
అవునా మీరు డబ్బులు కడతారా దానికైతే
అంటే అలా కాదు నీ టాలెంట్ ని బట్టి నీకు చా నా ఉంటాయి కదా
చూడాలి
ఆ ఓకే ఓకే ఉమ్ ఏం చేస్తున్నారు ఇప్పుడు
ంలో ఇట్లే ఫ్రెండ్స్తో బయటికి వెళ్దామని టీ తాగడానికి అనుకున్నా కానీ మా రూమ్ మేట్స్ ఎవరు రాను అంటున్నారు
అవునా అయితే వేరే వాళ్ళతో వెళ్ళొచ్చు కదా
వెల్చ్ చూడాలీ
ఉ
ఇంకేం ట్ టి మరి
అయితే మీరు యుఎస్కిి వెళ్ళాలనే డ్రీమ్ ఉంటుంది కదా
అవును నేను చెప్పలేదు కదా మీకు అది
అంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక డ్రీమ్ ఉంటుంది కదా అలాగా నేను గెస్ చేశాను
అవునా ఉ ఉ నిందండి కానీ ఇప్పుడు ఏం ప్లాన్స్ లేదు
ఆఓ అయితే మీ స్కూల్ మేట్స్ ఇంటర్మేట్స్ అందరూ బాగాన్నారా
ఆ అందరుూ బానే ఉన్నారు ఇప్పటికి కలవాలి నెక్స్ట్ వాళ్ళని కూడా ఎప్పుడైనా అందరికీ పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి కొంతమందికి ఇంకంతమంది జాబ్ ఇంకొంతమంది హైయర్ ఎడ్యుకేషన్ ప్లాన్స్లో ఉన్నారు అంతా ఇల్లో నడుస్తోంది ఎ కేవాలే లు బిజీ ఉన్నారు
ఆ నిజమే మా ఫ్రెండ్స్ కూడా చాలా మందికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి బిడ్డలు పుట్న్నారు
వునా చా గ్రేట్ ఇల్ల ఇళ్లు కూడా అయిపోయి మీ ఫ్రెండ్స్
అంటే వాళ్ళు ఇం ఇంకా స్కూల్లో ఏదో ఇ ఇష్యూస్ వల్ల వాళ్ళ ఇంట్లో ఇం పెళ్లిి చేశారు అందుకు వాళ్ళు మాకు చెప్తుంటారు మీరన్నా బాగా చదవండి అనేసి
అవును వాళ్ళకి వాల్యూ తెలుస్తా ఉంటుందేమో ఇప్పుడు
ఉ కొంతమంది బాగా సెటిల్ అయిన కొంతమంది అే ఇలా చెప్తున్నారు
అ
అ మీ ఫ్రెండ్స్ కి లో ఎవరన్నా పెళ్ళి అయినాయా
అయినా కొంతమందివి బట్ వాళ్ళు ఎవరు మాతో టచ్ లో లేరు
హ స్కూ లో ఎంతైనా వా వాతావరణం చాలా బాగుంటుంది కదా
స్కూల్లో హోలీ వచ్చినప్పుడయితే మేము ఈవినింగ్ టైమ్స్ అంతా అక్కడే ఉండి ఫ్రెండ్స్ అందరూ అందరూ వెళ్ళిపోయానాక అక్కడ వాటర్ క్యాన్స్ ఉంటాడి వాటర్ క్యాన్స్తో చల్లుకుంటాలాంటివి ఇప్పుడు ఈ మధ్య హోలీ వచ్చినా కూడా అసలు హోలీ ఇలానే లేదు ఏదో రూమ్స్లో ఉంటాం చదువుకుంటాము అంతే అయిపోంది
హ ఇదమేను ఈ మధ్య అసలు అన్ని మర్చిపోతాన్నా ఆ ఈ మధ్య అన్ని మర్చిపో పతన్నం
అవును కల్చర్ని కూడా మర్చిపోతానుం అసలు ఫెస్టివల్స్కి వెళ్ళే టైం ఉండదు ఎప్పుడు వర్క్ స్టడీస్ అవే అయిపోతాయి
నిజమే ఇవన్నీ ఇంకా మరీ
ఇంకా చెప్పాలండి
ఉమ్
మీరు మీ ఫ్యామిలీ ఉమ్
మా స్కూల్లో ఉన్నప్పుడు మేము కూడా నీలాగ ఎంజాయ్ చేసేవాళ్ళం
ఉమ్ ఇప్పుడు ఎంజాయ్ చేయట్లేదా
ఇప్పుడు కూడా ఎంజాయ్ చేస్తున్నాను కాకపోతే ముందు అంతా ఎంజాయ్ లేదన్నమాట
ఉమ్ అంతేలేండి ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు అందరూ కొంచెం అది ఏమంటారు కొంచెం లైఫ్ సీరియస్గా ఉంటారు కొంచెం స్వార్థం ఉంటది
ఆ
ఎవరు లైఫ్ వాల్ది అన్నట్టు ఉంటారు ఇప్పుడు
అవును నిజమే ఉమ్ అవును హ్యాపీ డేస్ మూవీ చూసావా
ఆ చూసాను
అమ్మో ఆ నేను కూడా చూసాను ఆ సరే
ఓకే ఆ ఓకే బాయ్
ఆ బాయ్